హలో
ఇప్పుడైతే కాల్ రాలేదా మీకు
రాలేదు ఆ జస్ట్ ఒక వన్ సెకండ్ విన్ పిత్ చ్చింది మళ్లీ ఆన్సర్ చేయడానికి రావట్లేదు
కాల్ వేస్ట్ అయిపోయింది అండి షర్ట్
ఇందాక ఎందుకు కట్ చేశారు
అవునా చూసుకోలే మిస్ కాల్ మళ్ళీ చేస్
ఓకే హు హుం
మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా లైక్ త్రీ క్వశ్చన్స్
గ్గర పెట్టుకోండి మైక్
ఫ్యూ కోషన్స్ అడుగుతాను దిస్ వర్ దట్ అన్ చెప్పేసి యు షుడ్ చూస్
ఓకే
య డోనాల్డ్ ట్రంప్ ఆర్ బారక్ ఒబామా
డోనాల్డ్ ట్రంప్ నాకు ఒబామా గురించి తెలవదం టి
షిట్ మీరేం బీటెక్ స్టూడెంట్ అండి నాకు అర్థం కాదు
ఏమో అండి తెలిదు
ఓకే డోనాల్డ్ ట్రంప్ ఆర్ నరేంద్ర మోడీ
ఆల్వేస్ మోడీ
మోడీ ఆర్ ఏపీజే అబ్దుల్ కలం
కలామ్ సార్
ఏ పీ జే అబ్దుల్ కలాం ఆర్ మన్మోహన్ సింగ్
కలామ్ సర్
మన్మోహన్ సింగ్ ఆ సారీ ఏ పీ జే అబ్దుల్ కలాం ఆర్ రాహుల్ గాంధీ
ఆ ఏ పీ జే
ఏ పీ జే ఆర్ సర్దార్ వల్లభాయి పటేల్
సర్ధార్ వల్లభాయి పటేల్
సర్దార్ వల్లభాయి పటేల్ ఆర్ జవహర్లాల్ నెహ్రూ
సర్దార్ వల్లభాయి పటేల్
సర్ధార్ వల్లభాయి పటేల్ ఆర్ సుభాష్ చంద్ర బోస్
ఆ ఒక నిమిషం ఒక నిమిషం ఆ చెప్పండి చెప్పండి
స్
బాస్
ప్రైమరీ ద విన్నర్ ఇస్ బాస్
ఎస్
ఓకేగా నాలెడ్జ్ స్కోర్ సమ్ స్పోర్ట్స్
ఓకే బట్ ఐ యాం సో వీక్
వర్క్ ఆన్ థిస్ ఆ సచిన్ టెండూల్కర విన్నర్సే
అ సచిన్ టెండల్కర్
ఆ సచిన్ టెండూల్కర్ ఆర్ విరాట్ కోహిలీ
కోలీ కోలీ
హలో ఎక్స్యూజ్ మీ
వాట్
సచిన్ కన్నా ధోని కొంచెం తక్కువ అని చెప్పారు, ఒప్పుకున్నా సచిన్ కన్నా విరాట్ ఎందులో ఎక్కువ
మా ప్రసెంట్ జనరేషన్ కి తనే అండి విరాట్ కోహిలీ, నేను సచిన్ ఆడినప్పుడు చూడలేదు ఎప్పుడు
ఓకే ధోనీ ఆడినప్పుడు కూడా చూడ్లేదా
నాకు ఇష్టం లేదండి ఎందుకంటే నా ఫేవరెట్ పర్సన్ కి ధోని అంటే ఇష్టం సో అయామ్ సో జెలస్స్
ఒకే హూ ఇస్ యువర్ ఫేవరెట్ పర్సన్ ఐ థింక్ యు హేవ్ ఏ బాయ్ ప్రెండ్ ఓకే ఇ డోంట్ పర్సన్స్ లీవ్ ఇట్, విరాట్ కోహిలీ ఆర్ రోహిత్ శర్మ
అ రోహిత్ శర్మ బికాస్ ఈస్ ఫ్రమ్ తెలుగు
ఇస్ నాట్
మదర్ టంగ్ మదర్ టంగ్ మదర్ టంగ్ ఇస్ ఫ్రమ్ తెలుగు
ఓకే థెన్ రోహిత్ శర్మ ఆర్ తిలక్ వర్మ
ఐ డోంట్ నో రోహిత్ శర్మ
ఇ ఇ ఇ అ ఆ తిలక్ వర్మ ఇస్ ప్రోపర్ వైజాగ్ గాయ్
ఐ డోనో అండి ఐ నో ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి
ఓకే దెన్ ఐ ఇల్ డోంట్ ఆస్క్ హిమ్ రోహిత్ శర్మా ఆర్ మొహమ్మద్ సిరాజ్
రోహిత్ శర్మా
రోహిత్ శర్మా ఆర్ భువనేశ్వర కుమార్
హిట్మాన్ హిట్మాన్
ఐ సెడ్ రోహిత్ శర్మా ఆర్ భువనేష్వర్ కుమార్
రోహిత్ శర్మ ఈస్ ఆల్సో నోన్ యాస్ హిట్ మ్యాన్
ఓకే రోహిత్ శర్మా ఆర్ రుత్ త్రాజ్ గైక్వాడ్
ఆ రోహిత్ శర్మా
రోహిత్ శర్మా ఆర్ రిషబ్ పంట్
రోహిత్ శర్మా
రోహిత్ శర్మా సౌరవ్ గంగూలీ
విరాట్ కోహ్లీ
సౌరవ్ గంగులీ
విరాట్ కోహ్లీ
ఆర్ యూ డెఫ్ ఆర్ వాట్
హి యస్
ఇది ఎలా వినపడ్డది
నాకు బెఫ్ కాదు కాబట్టి
మరి రోహిత్ శర్మా ఔ సౌరవ్ గంగూలీ అన్నాను
అంటే లాస్ట్ తప్పు ఆప్షన్ చూస్ చేసుకున్నా నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్ట
యువా క్రేసీ
ఎందుకండీ నవ్వుతున్నారు మరి నన్ను తీసుకొచ్చి స్పోర్ట్స్ అడిగితే నేను ఏం చెప్తా అండి నాకు వాళ్ళ ఫేసెస్ కూడా తెలీదు
ఆ వీడియోనో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ
వాల్ ఫేమస్ కాబట్టి ఈ క్రికెట్ అంటే వాళ్ళే వస్తారు కాబట్ తీ
ఎమజన్ ఈస్ నాట్ ఫేమస్ హై హి ఈస్ ద బ్రండ్ అంబాసిడర్ అఫ్ ఐ పీ ఎల్
చెప్తున్నా కదా నాకు ఇష్టం లేదు అని
మీ ఫేవరెట్ పర్సెన్ కి ఇష్టం అన్నారు కదా
ఊ క్రికెట్ స్టార్ట్ అయితే తననే చూ సర్ తన స్టోరీస్ ఏ పెడతారు అందుకే ఇష్టం లేదు
షట్ బ్రో ఐ విల్ సెడ్డు హిము జస్ ప్రొవైడ్ మీ హిస్ మొబైల్ నంబర్
నో నెవర్
మ్ ఎమ్ ఎస్ డి ఫ్యాన్ సో
ఎమ్యూ కెన్ లైక్ బట్ ఐ డోంట్ లైక్
ఓకే దట్స్ యవర్ బట్ మీతో ద వన్ హూ మచ్ యా యా చెప్పండి
ఆ మళ్ళీ మైక్ దూరం వెళ్ళిపోయిందండి
సారీ యా నౌ
ఓకే
చానా సేపు అయింది
ఇంకా మీకు ఎలా ఎట్లా ఇంటర్న్షిప్ వచ్చిందండి కొంచెం టిప్స్ అండ్ కొంచెం సజెషన్స్ ఇవ్వరా
యా ఏదన్నా నెట్వర్క్ బిల్ చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్
హలో
యా మీరు నెట్వర్క్ ఏదైనా బిల్డ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్
ఏం నెట్వర్క్
తెలిసిన కంపెనీస్ లో ఉన్న పర్సన్స్ ఆర్ వాట్ ఎవర్
అచ్చా యూ వెన్ట్ థ్రూ రెఫరల్సా
యా నాట్ లైక్ దట్ ఐ అప్లైడ్ టు లింక్డిన్ ఆల్సో
మ్మ్
మోస్ట్ ప్రాబబ్లీ నేను చూస్తున్న దాన్ని బట్టి అయితే రెఫరల్ విల్ బి ద మోస్ట్ అడ్వాన్టేజబుల్
నేను అది అడగట్లేదు స్కిల్స్ కమ్యూనికేషన్
మై స్కిల్ ఇట్ వాస్ అది ప్రోగ్రామ్ మ్మ్ బట్ ఐయామ్ హలో
ఆ చెప్పండి
అంటే నా స్కిల్ సెట్ వచ్చేసి ఐయామ్ పైథాన్ డెవలపర్
ఓకే
సో ప్రజెంట్ అయితే క్లౌడ్ ఇంజనీయర్ గా వర్క్ చేస్తున్నాను
పైథాన్ నేర్చుకోని క్లౌడ్ ఇంజనీర్ గా ఎట్లా వర్క్ చేస్తున్నారండి
ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో పైథాన్ కి ఫ్రెషర్స్ లో డిమాండ్ చాలా తక్కువ ఉంది. సో అందులో ఇ
అట్లాంటప్పుడు మీరు వే రే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చుగా
ఎందుకు ఇది బానే ఉందిగా
ఔను క్లౌడ్ ఎట్లొచ్చింది కంపెనీకి వెళ్ళాక
యా మెసేజ్ కూడా వచ్చు సార్ నీ ఇంటెన్షన్ పోన్లే
చాలా క్విక్ లా ఉన్నారా మీరు
యా మచ్ క్లిక్
ఓకే ఇంకా ఏం ఇంకేం వాక్ ఉంటది
ఇంకేం వర్క్ ఉండదండి. ల్యాప్టాప్ ఇస్తారు ఆ ల్యాప్టాప్ లో పని చెప్తారు మెయిల్ వత్తది ఆ మెయిల్
తేనా
అంతే అండి
రీసెట్ సో మచ్ క్రిటికల్ హార్డ్ ఉంటవా ఏమైనా
ఇన్ డిపెండ్స్ ఆన్ యూవర్ ఇంట్రెస్ట్ అండి నాకి ఇప్పుడు మీరు నేర్చుకోవాలి అని కూర్చుంటే యూ విల్ గెట్ ఇట్ ఇన్ విత్ ఇన్ వీక్
ఓకే
లేదులే ఎలా అయితే అలా అంటే మేము మీకు ప్రాజెక్ట్ అసైన్ చేశారా గాని యు విల్ నాట్ ఎబుల్ టు ఫైండ్ ఇట్
ఓకే
మీకు మీకెంది ఇంట్రెస్ట్ అండి వాట్ గోయింగ్ యూ ప్రిఫర్
నాకు ఇంకా తెలవట్లే అండి నేను ఫైనల్ ఇయర్ లో ఉన్న నా ఇంట్రెస్ట్ నాకు తెలవట్లేదు. అసలు నాకు టెక్ లో ఇంట్రెస్టే లేదు
ఇంట్రెస్టా అండి లైక్ బిజినెస్ ఐడియా ఇచ్చే వాళ్ళు
నాకు గవర్నమెంట్ జాబ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాసి క్లియర్ చేయాలని ఉంది
ఓకే ఐ థింక్ యువర్ ఎయిమ్స్ ఐ ఏ ఎస్ రైట్
ఎనీథింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్
ఎని సివిల్ సర్వీస్
యా నాట్ ఓన్లీ సివల్స్ బట్
బట్టూ బట్ వాట్ బట్టు
టీచర్
టీచర్ సివిల్స్ గ్రూప్స్
కల్ జస్ట్ ఎ సెకండ్
ఓకే